తారా అండి
ఆ బావున్నాం మీరు బావున్నారా
ఆ బానే ఉన్నామండి
ఎందుకండి నీరసంగా మాట్లాడుతారు
ఇవాళ కొంచెం నీరసం అయిందండి
ఎందుకు ఎండలా
ఎండలకు తలనోస్తుందండి
అయ్యో
ఆ
ఏమైనా టాబ్లెట్ వేసుకున్నారా
ఈ ఫోన్ లో మాట్లాడు కూడా తలనొస్తుంది
అవునా
ఆ టాబ్లెట్ వేసుకున్నాను ఇప్పుడే ఇంకా తిన్లేదండి
ఎందుకండి గింత లేటు
ఇగ లేట్ అయిందండి ఇవాళ కొంచెం హెల్త్ మంచిగా లేదు
అయ్యో
మీ దగ్గర ఇప్పుడు పెళ్ళిళ్ జరుగుతున్నాయా అండి వివాహాలు
ఆ ఇప్పుడు జరుగుతున్నాయిగా తున్నాయండి
ఆ పెళ్లిళ్ల సీజన్ ఇప్పుడు కొత్త ఎక్కరన పెళ్లిళ్లకు హాజరయ్యారా మీరు
ఆ నా రెండో పెళ్లిలది ఒకటేమో మా మాఊళ్లోది ఒకటి తెల్స్ వాళ్ళ పెళ్ళి పెళ్ళది ఇ
ఆహా మీ ప్రాంతంలో పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు చెప్తారండి
మా ప్రాంతంలో పెళ్ళిళ్ళు ముందు ముందు ఆ హల్దీ ఫంక్షన్ చేస్తారండి. అది ముందు వెళ్ళిపోతు గాని పోయేస్తున్నా హల్ది ఫంక్షన్ అని ముందు నలంటే ఏముండక పోయేది
ఆ
మల్లి అది తెల్లవారి అమ్మాయిని ఒక అది చుట్టాల ఇంటికి తీసుకెళ్తారు. ఊళ్లోనే తీసుకుపోయి పేళ్ళి పిల్ల చేస్ స్తారు. మా ఉల్లే అయితే అట్ల చేస్తా స్తరు వాళ్ళింట్లనే ఆ అమ్మాయికి ఇగ అక్కడే స్నానం చేస్తారు. అక్కడే పెళ్లి పిల్లను చేసి పెళ్లి బొట్టు పెడతారు. అని పెట్టి పొద్దంతా ఆక్కాడే ఉంటంది.
ఆ
ఏ పెళ్లివాళ్ళు పోయి సాయంత్రం తీసుకొస్తారు. అమ్మాయిని
ఉహు
పడతారు మా దగ్గర కురాటు కొండలా కుమ్మరోళ్ళ ఇంటికి
ఆహ
వెళ్ళి ఆయిన కూరళ్ళు తీసుకొని వస్తారు.
హ్ ఆహ హ్
మళ్ళీ తీసుకొని బస్ స్టాండ్ దగ్గర
ఆ
మళ్ళీ ఐదుగురు ముత్త ఐదు లా అట్లా వస్తారు కూడా
ఉహ్
వచ్చి ఇంట్ల పెట్టిన తర్వాత తర్వాత అప్పుడు ఓడి ల బియ్యం కలుపుతారు. తల్వలు
హ్
అవి అయిన తర్వాత మళ్ళీ ఆ పిల్లని తీసుకోవడానికి పోతారు. ముగ్గురును ఇచ్చి పంపిస్తారు. పిల్లగానీ ఇంటికి పంపిస్తారు
ఆ ఉంటది అండి.
పిలగాన్నితీసుకురాని పోవడానికి పంపిస్తారా
ఆ పంపిస్తాం నైటె పిల్లగాని తీసుకురావడానికి పంపిస్తాం.
ఆ కూరగాయలతో పంపుతారు ఉంటది.
ఉహ్
ఇతన్ నాకన్నా బయస్తు డు
ఊ
వాల చిన్న పిలగానే అదే స్వీటు ఎలా ఇంక ఆ అవన్నీ తీసుకెళ్తరు తెలరాలి
ఉహు
తీసుకెళ్తారు ఆ గుడిదగ్గర కూర్చుంటారు వాళ్ళు వాళ్ళ కిచ్చేసి అస్తారు టైరింగ్ రూస్తే
ఊ
ఐరన్లు ఒక్కకడ కుదిచ్చి పెడతారు.
ఊ
వాటిని మేనమానన్నా లేకపోతే ఇంకెవరన్నా దగ్గర చుట్టాలు తెసుుకొని వస్త రు
ఊహూ
నేను వచ్చెసరికే ఇక్కడ అమ్మాయిలు తయారయతారు ఐ
హ్మ్ ఊహూ
అని తర్వాత తెలు వారు
ఊ
ఎందుకు అలాగ హి అమ్మాయి తెలుస్తే తరువాత
మా దాంట్ల తీసుకెళ్ళరండి అమ్మాయిని
ఆ మాట్లాడు తీస్కెల్ అసల్ ఆళ్ళు ఎందుకునరో ఇండ్లలకి
అదే కొంతమంది తీసుకెళ్తారంట మా దాంట్లో అయితే తీసుకెళ్లారు మరి
ఓహో తీస్కెలర వరు
ఉహు మీ దాంట్లో తీసుకెళ్తరా
ఆహా తీసుకెళ్తా లేరండి ఇప్పుడు
ఉహు
ఒ వచ్చిం తరువాత ఇద్దరు అది అమ్మాయి రాద్ దాన్ పెళ్లి ఏస్తడు
హ్ హ్మ
మీ సైడ్ ఎలా ఇస్తారండి
ఏ మాది కూడా శ్రేమే ఇలానే ఉంటది గన్ని. మేము వివాహానికి ముందు పచ్చని పందిరి వేసుకుంటాము
ఎన్ని రోజులు ముందండీ
ముందు రేపు వివాహాం అనాంగా ముందు రోజు కూరాలు పట్టుకుంటాం కదా ముందు రోజు
అవును
ఆ రోజే పచ్చని పందిరి వేస్తారు. ఒక నాల్ ఐదుగురు వెళ్ళి అడవికి పాల పొరక తీసుకొస్తారు
హ్మ
పాల పొరక తో పాటుగా అందు గుంజ గూడా పట్టకస్తారు
హ్
ఇ పాలపొరక బండ్లు వచ్చినాయియంటే ఇగ. మనము చప్పుడు తోటి వెళ్తారు ఇగ పాలపొరక బండ్ల కాడకి వెళ్ళే స్ తే ఇగ ఐదుగురు వెళ్తార్ కదా వాళ్ళక్ ఉ ఐదు తువ్వాలలు పెడతారు ఆటోకి తీసుకచ్చిన ఆటో ఉంటది గదా పండ్లు వాటికి కొబ్బరికాయ.
హ్మ్
కుంకుమ అన్ని పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి, పాలపూరక కాడ. ఇగ అందరికి పసుపు కుంకుమలుగా పెట్టేసి. ఉ వాళ్ళకు టావ్వాలు కప్పుతాము. కప్పేస్ చే సప్పుడు తోటే ఇంటికి తీసుకొచ్చి ఇగ మన పందిరి వేసుకోవడానికి గుంజలు అవన్నీ పెట్టుకుంట కదాండి పందిరి గుంజలు అవన్నీ పెట్టేసుకొని పాలపూరక వేస్తారు పందిరి
హ్మ్
వేసిన అనంతరము అందుకుంజ పెడతారండి.
హ్మ్ మా దగ్గర కూడా అంతకుంజ ఆద్రో అది ఇదంతా కొత్త ఉందండి నాక్ తెల్వదు.
అవునండి మా సైడ్ ఇట్లనే ఎస్. సరండి
హుక్.
అంద గుంజా ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి. అందు గుంజా పెడతారు పెట్టిన తర్వాత ఇగ అందు గుంజకు కొన్ని పత్తి గింజలు, నవధాన్యాలు వేసి అందులో ఒక రూపాయ్ బిల్ల పెట్టేసి. అందు గుంజకు వైట్ క్లాత్ లో అన్ని పెట్ ట్టేసి ముండు వేసి కట్టు కడతారండి అందు గుంజకి.
ఉహు
అయితే అందు గుంజ మంచిగా నాటుకొని ఇగురోస్తే. వాళ్ళ సంసారం చాలా బక్కగనగ చక్కగా నడుస్తుందని అర్ధము అని అంట్ టారు వాళ్ళ సంసారం మంచిగా చిగురిస్తుంది ఎట్లా ఆ అట్లా పెరుగుతాదో అట్లా వాళ్ళ సంసారం నడుస్తుంది అని చెప్తారు పెద్దలు మా దాంట్లో అంతుగుంజ వేసిన తర్వాత ఆ అది అట్లానే ఉంచుతారు అండి ఇగురు వస్తుది కూడా
అవునా
ఆ అందు గుంజ ఇగురు వస్తుది డబ్బల నాటితే ఇగురు వస్తాది స్తాది ఇగ తర్వాత పోచమ్మ కు అక్కడిగెళ్తామండి అమ్మాయి అబ్బాయి బట్టలు ఉంటాయి కదా
అది కూడా మా దగ్గర తీసుకెళ్తారు కనీ ఇట్లా సప్పుడు అది అ ఏమి ఉండదు తీసుకెళ్ళి పెట్టి వస్తారు పొద్దున్నే
అవునా అయితే బాసింగాలు అవన్నీ పట్టుకొని అమ్మాయి పెళ్ళికి కట్టే సారే ఉంటా
అవును
అవన్నీ పట్టుకొని అమ్మవారికి నైవేద్యం వండి అవన్నీ పట్టుకొని పోషమ్మ కాడికెళ్ళి ఇగ అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఈ పెళ్లి కూతురు ఈ బట్టలన్నీ అమ్మవారి మీద పెట్టేసి బాషింగలు అవన్నీ చూపెట్టి అమ్మవారికి
హ్మ్
ఇగ ప్రదక్షిణాలు చేసి రిటర్న్ వస్తారు ఇంటికి
ఊ
అచ్చ తర్వాత ఇక వచ్చిన చుట్టాలు బంధువులు అందరికి భోజనాలు పెడుత తమండి భోజనాలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు అమ్మాయికి కొత్తగా ఇప్పుడు మంగళ స్నానాలు అని చెప్పేసి మంగళ స్నానాలు చే ఉన్నారుందరూ మంగ ఆ మంగళ స్నానాలు చో వాళ్ళకి యెల్లో కలర్ బట్టలు కట్టేస్తు ఏవెవో అలంకరణ చేస్తున్నారు కదండి ఇప్పుడు అమ్మాయి మంగళస్థానం ఉ హల్దీ ఫంక్షన్ అని చెప్పేసి కూరలకా ముందు ఇగ అది చేస్తారు ఒక గంట రెండు గంటలు
హు
అందరిగా పసుపు రాసుకోవడము అమ్మాయికి అన్ని పెళ్లి కూతురు చేయడానికి బట్టలు పెట్టి పెట్టడము అన్ని చేస్తూ ఉంటారు ఇగ హల్ది ఫంక్షన్ అయిపోయిన తర్వాతే అమ్మాయికి స్నానం చేపచ్చి కూరలాగా వెళ్ ఇస్తామండి అమ్మాయిని ముందు కూర్చోబెట్టి పెళ్లి బొట్టు పెట్టి అమ్మాయికి గాజులు అవన్నీ ఎప్పుడు అచ్చిన ముత్తైదులకి ఇస్త సరు కదండి గాజులు అవన్నీ
ఓ
ఆ ఇ కూరాలకు ముందే అవన్నీ కార్యక్రమాలు చేస్తాము చేసిన అనంతరము కూరాలకు వెళ్తాము అమ్మాయిని తీసుకు
అమ్మాయి వస్తందా ఆండీ కూరలగరికి
ఆ మాదన్ వస్తుందండి
అదే అది ఆ మంగ హధి
మంగళహారతి పళ్ళం పట్టుకొని అమ్మాయి వస్తుం సరి మా దాం
ఓ
ఇగ కుర్రాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇగ కూరాల కోసం అని చెప్పేసి ముందే గద్దెలు వేసుకుంటారు మా దాన్
ఆ గద్దెలు వేసుకుంటారండి
ఆ కూరాల పోయిలాని చెప్ పేసి ఐదువి ఇట్లా పొయ్యలుగా ఆగటట్టుగా వేస్తారు
ఉ
ఇగ గద్దెలకు మంచిగ పసుపు కుంకుమల తోటి ముగ్గులు వేసుకొని అలంకరించ్
ఉ
సరే అండి మరి
ఆ సరే థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి టే